ఆ అది ఏం చేస్తున్నారండి
ఏంలే అండి ఇప్పుడే వంటా అయ్యింది కూర్చున్నా అండి
ఆ నిన్న మొన్న రీసెంట్ గా మీ తమ్ముడ్ ది మ్యారేజ్ అయిందంట కదండి
ఆ అవునండి
కదా అయితే మీరు కొంచం వేరేలాగా చేసారంట దంది ప్రణాళిక ఎట్లాగ కొంచెం నాకు చెప్తారా మేము కూడా మా చెల్లి పెళ్లి చే
అట్లానా మాది క్రిస్టియన్ మ్యారేజ్ అండి మా తమ్ముడిది
ఆహా అవునా అంటే అన్ని హల్దీ ఇవన్నీ ఉంటాయి కదండి మెహందీ పెట్టుకోవడము అవన్నీ
ఆ ఆ ఉంటండి మహందీ కూడా పెట్టుకుంటారు కానీ ఇప్పుడు పూజలు అవన్నీ ఏమి ఉండవండి మాకు ఎట్లుంటదంటే మేము మూడు రోజుల ముందు నలుగు స్టార్ట్ చేస్తామండి
ఆ పెళ్ళికొడుకుని చేస్తున్నారు కదా
ఆ పెళ్ళికొడుకుని చేస్తాం మళ్ళా ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందేమో పసుపు కొడతారు కదండి పెద్దవాళ్ళు ఆడవాళ్ళందరిని పిలిపించి పసుపు కొట్టిస్తాం
ఆహా మేమేమో పదిహేను రోజుల ముందన్న నెల రోజుల ముందన అందరు ముత్తదులను పిలిచి పసుపు కుంకుమలు అవి పె టి పిలిపించి పేరంటాలని పిలిపించి పెడతామండి
అట్లన మా మాకు అట్ల కుంకుమ అది ఉండదండి ఓన్ లో పసుపే ఉంటది పసుపు కొట్టించి ప్రార్థన చేసి బైబిల్ చదివి పసుపు కొట్టిచ్చి ఇగ మేము నలుగు పిండి అన్నమాట అది
ఆహా మేమేమో అందరు భార్యభర్తలు ఒక్కొక్క భార్యభర్తల తోటి ఒక్కొక్క పేరు తోటి కొట్టిస్తాం అనమాట ఒక్కొక్క పసుపు కొమ్ము తీసుకు కొని రోకల మీద పెట్టిచ్చి కొట్టిస్తాము ప్రతి దానికి ఇంకా అవి ఏందంటే గుర్తులాగా ఉంటది అనేసి మేము అట్లా చేస్తాము అదే మొన్న చెప్ ప్పారనమాట ఎవరు పందిరేసిరు బాగా చేసిరు వాళ్ళు అనింటే సరేలే కాస్ట్యూమ్స్ అన్ని అవన్నీ ఎక్కడ తీసుకున్నారు
అవునా అదే అయితే ఇగ అట్లా ఆ ప్రేయర్ చేసేసినాంక మేము ఇగ మూడు రోజుల ముందు చేస్తామండి మీ దాంట్లో ఎన్ని రోజుల ముందు చేస్తరు
మేము వారం రోజులండి వారం రోజులు ఒకవేళ చుట్టాలు ఎక్కువ ఉంటే నేమో వన్ వీక్ టెన్ ఒక పది రోజులన్న పడుతది కానీ ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎవరు పెట్టుకుంటున్నారండి అందరికి గోల్డ్ అని సర్ది అని అదని మూడు రోజులు ఫస్ట్ రోజు ఏమో మూడు రోజులు పెళ్ళికూతుర్ని చేస్తాము
ఆ
రోజు తర్వాత మేనమామ వాళ్ళు పెడతారు ఇంగ పెళ్లి రోజు రోజు ఇంట్లోనే అమ్మ నాన్న పెట్టేసి
అట్లనా ఆ మాకు కూడా అట్లనే చేస్తారండి తల్లిదండ్రు చేసినాక మేనమామ ఇంటికి తీసుకెళ్లి అక్కడ మాకు వేరే ఇళ్ళలోకి తీసుకెళ్తారండి వారి ఇళ్ళలోకి తీసుకపోయి పెడతారు
ఆహా మేమేమో మాకు ఇంట్లోనే పెడతారనమాట అంటే ఆ పసుపు బట్టలు కదా అమ్మాయి బయటికెళ్ళొద్
ఆ మాకు అట్లేముండదు అవునా మీ దాంట్లో అట్లుందేమో కాని మాకు అట్లేముం డదు ఎవరి ఇళ్లలా నలుగు పెడతంటే వాళ్ళ ఇంటికి అమ్మాయి తోడు పెళ్లి కూతురు ఉంటది
ఆహా మాకు పసుపు బట్టల తోటి బయటికి అడుగు పె గడప ప బయటికి వెళ్ళొద్దని కళ్యాణ సమయంలోనే తీసుకెళ్ళాలని
అట్లా ఉంటది ఆహా మాకు అట్లేమి ఉండదండి
మీరు ఎంత చీర తీసుకున్నారండి
ఆ తీసుకున్నాంమండి టెన్ థౌజండ్ పెట్టి తీసుకు కున్నా ఇగ తమ్ముడు పెళ్లి కదా మంచిగా ఉండాలని
ఆ బానే పెట్టారు కదండి బడ్జెట్ ఎక్కడ హైదరాబాద్ లో వైష్ షాపింగ్ అట్లా చేసిరా లేకపోతే వేరే దగ్గర సిటీ సిటీ లోనే చేసిరా
ఆ అవును అవునండి సౌత్ ఆ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తీసుకున్నాం మళ్ళీ అలాగే మాంగళ్యా ఉంది ఇక మంగళగిరి ఉన్నాయి కదండి
ఆహా అదే అంటే కంచి పట్టు నేత అట్లాంటివి ఏమన్నా పట్టు పంచి అట్లా ఆ నేపిచ్చారా అండి
అట్లేం లే అండి ఆహా అట్లేం సూట్ తీసుకుంటాం కదండి మా పెళ్లిలా సూట్ ఉంటది
ఆహా అమ్మాయికి చీర అట్లా ఏమి ఉండదేమో
ఫ్రాక్ అండి వైట్ ఫ్రాక్ ఉంట
ఆహా మేమేమో నేత చీరా నేత చీరనే చెపియాలన్నమాట ఒకవేళ బాగా డబ్బులు ఉన్న వాళ్ళయితే బంగారం ది పట్టి ఆ దారం ఉంట ఉంటది కదా దాంతో కూడా చేపిస్తారు ఆ చేపిస్తారు నేతా చీర ఉండాలి కలర్ మీకు మీరు ఎక్కువ వైట్ కలరే వాడతారు కదండి తెలుపు ఎక్కువ వాడతారు తెలుపు
తెలుపు తెల్లదే ఏమంటారు ఫ్రాక్ ఉంటది అన్నమాట తర్వాత డిన్నర్ ఉంటది కదా ఆ తాళి కట్టిన తర్వాత అప్పుడు మళ్ళా శారీ కట్టుకుంటాం
ఆహా మాకేమో రెడ్ కలర్ చీరకి ఎక్కువ ఎరుపు రంగు ఉండాలన్నట్టు పసుపు కుంకుమలా గాని మాకు అదే
అట్లాన్న మాకేమో ఎక్కువ అవునా మాకు ఎక్కువ తెలుపే వాడ తమండి తెలుపు అయితే ఉంటదని తె లుపే ఫ్రాక్ అలా ఉంటది ఇక షాపింగ్ అదే దానికి ఒక థర్టీ థర్టీ ఫైవ్ అయితు ఉంటందండి ఫ్రాక్ కే
అంటే బంగారం అంతా ఎంత వరకు పెట్టుండొచ్చ సది మీకు అంటే అడగోదేమో అట్లాంటివి కానీ ఇక మనం ఆడవాళ్ళం కదా
ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పెట్టి రండి
అమ్మె బానే పట్
ఆ ఒక్కతే పాప అన్నమాట వాళ్ళకి అలా పెట్టిరు
ఆ ఇంకా మేము ఎంత పెట్టాల్సి వస్తుందో ఏమో
అంటే ఇప్పుడు ఇట్లా ఒక్కరికొక్క దగ్గర వేరు వేరు ఉంటది కదండి ఎవరిని స్థౌమతను బట్టి వాళ్ళు పెట్టాల్సి వస్తది అట్లా
అదే ఇప్పుడు ఈ రోజులలో అంతా డబ్బుల తోటే
అంత అవును అవునండి డబ్బు బంగారం కొన్ని తిస్తారు అని అ చూస్తారు అంతే తప్ప మంచి చేస్తారా లేదని చూడట్లేరు
అదే అదే మేము కూడా మా చెల్లికి చూస్తున్నాము
సంబధ ఆహా ఓకే
చూస్తున్నాము అయితే అదే మొన్న పెళ్ళి బాగా చేసిరని అందరు అంటున్నారు
ఆ
ఒకసారి మనం తెలిసిన వాళ్ళే కదా మాట్లాడదాం అడుగుదాము
మా పెద్ద తమ్ముడు చూసుకుండండి ఇక వాడే చూసుకురు మా మర్దాలు ఉంటే వాళ్ళే చూసుకున్నారు మేము వెళ్ళిన అన్ని చూస్తాం ఖర్చులు ఎంత అంటే ఒక ఒకటైనా అన్నాడండి వన్ ల్యాక్ వరకు వచ్చింది అని చెప్పిండు భోజనాలకి ఆ బో ఓన్లీ భోజనాలయన్ని డెకరేషన్ అదేది కాకుండా ఓన్లీ భోజనాలకే వన్ ల్యాక్ అయిందండి అవును కానీ ఇక ఒకడే కదండి చిన్న తమ్ముడు కదా ఇక వాళ్ళ ఇద్దర అన్న తమ్ముళలుగా కాబట్టి మంచినే చేసారు గ్రాండ్ గా
ఆహా
గ్రాండ్ గానే చేసి
పాకు చెల్లి చిన్నదండి ఈగ లాస్ట్ చెల్లె అదే నేనే ఫస్ట్ టు తర్వాత ఇంకొక చెల్లి ఉంటది లాస్ట్ కదా ఎలా చేయాలి అని
అట్ల నా పది మాకైతే పదిహేను వందల మంది వచ్చి రండి భోజనాలు పదిహేను వందలు మంది ఆ ఆ పెద్దగానే చేసిర్రు ఇక్కడ ఆ పెద్దదే ఉండది గార్డెన్ లక్ష్మీ గార్డెన్ అని ఉంటది అంద లో చేసినాము అండి ఉ మా దగ్గర ఉంటది అట్లా మీకి ఏదన్నా అదే ఎప్పుడన్నా ఏదైనా డౌట్స్ ఉంటే అడగరా మై ఏరియా ఏద ఏదన్నా ఇంపార్టెంట్ ఉండి ఏదన్నా తీసుకోవాలి ఫర్నిచర్ లాంటివి కార్స్ ఆ ఆ కార్డ్స్ కూడా సిటీ లోనే అండి సిటీలోనే తీసుకున్నాం ట్వెల్వ్ రుపీస్ ఓ ఎంతో పడింది అనుకుంటా కాస్ట్
ఆహా అయితే నేను కూడా అదే కొంచము మాది మొత్తం వేరే ఉంటది కదండి
అవునా సిక్స్ రూపీస్ నుంచి ఉంటది అన్నమాట
ఉ మాకు కళ్యాణం దాంట్లో అది పిక్చర్ రావాలి మళ్ళీ అందరుూ చుట్టాలి అందరివి రాయాలి కదా పేర్లు ఇగ అవన్నీ పెద్దవాళ్ళు చూసుకుంటారు గాని మనకి ఆడవాళ్ళం కదా చీరలు ఆ బ్యాంగిల్స్ ఆ గాజులు అవన్నీ ఎక్కడ తీసు కున్నారూ ఏమన్నా ఇవి బ్యూటీ పార్లర్ వాళ్ళు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారంండి
వాళ్ళు ఉంటే ఆమె ట్వంటీ తీసుకుందండి ట్వంటీ థౌజండ్ తీసుకుంది ఒక్క రోజుకి
ఆహా అయితే అబ్బాయిలు అంటే వేరే లేండి కానీ అమ్మాయిలకు రెడీ చేయ్యాలంటే ఎంత తీసుకుంటారేమో అని
ఆ అంటే ఒక ఒక రోజు వస్తేనేమో టెన్ థౌజండ్ అంటండి మంచిగా డ్రెస్ శారీ కట్టి టి మొత్తం మేకప్ డా వేసి హెయిర్ కూడా సెట్ అంతా చేసిపోతే టెన్ అంటండి
ఆహా అయితే మాకు అమ్మాయి కదా ఇప్పుడు ఆమన్ చేయాలి మళ్ళీ మమ్మల్ని కూడా రెడీ చేయాలి
అవునవును ఆ మీరు మీ పక్కన వాళ్ళని కూడా రెడీ చేయాలంటే ఒక థర్టీ థౌసండ్ నన్ అయితది
మెహందీ కూడా ఐడియా ఉందా అండి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా
కి ఉన్నారు పెడతారు ఫుల్ హ్యాండ్స్ హ్యాండ్స్ ని బట్టి కాస్ట్ ఉందిండి మంటే ఒక ఒక హ్యాండ్ టూ హ్యాండ్స్ స ఫుల్ లేకపోతే హఫ్ నుంచ దాన్ని బట్టి ఉంటంది మెహందీ కూడా టెన్ వరకు టెన్ తౌసండ్ వరకు అవుతుంది
అంతే అంటారా అంతా చాలా బడ్జెట్ ఎక్కువ పెట్టుకున్నారు కదా
బడ్జెట్ తోటి కూడుకున్న పని
ఆ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఇంత లేదు కదండి మన ఏదో అట్లా చేయాలంటే చేసేది అన్నట్టుంది గానీ ఇప్పుడు అన్నీ మళ్ళీ మంగళ స్నానాలని అవ్వని చాలా అయితట్టుంది
అవునండి మంగళ స్నానాలు చేయించాలంటే దాని కాస్ట్యూమ్స్ మొత్తం యల్లో కలర్ కదా
ఆ పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు మీరు యెల్లో కలర్ తీసుకున్నారా?
ఆ పసుపు తోటే ఉంటదండి మొత్తం డ్రెస్సు శారీస్ కట్టుకున్నాం అందరం పసుపు కలర్
ఆహా మేమేమో వేరే గ్రీన్ కలర్ తీసుకుందాంమని అనుకుంటున్నాం.
ఆ ఆ
ఆకుపచ్చ గ్రీన్ ఉంట
ఆ మంచిదే కదండి అవునవును అంటే మా దాంట్లో ఎక్కువ పసుపోయితే శుభప్రదం బాగుంటది అన్నట్టు ట్టుగా పసుప్ పూ తోటి చేసినాం స్టార్టింగ్ ఆ మంచిది అండి ఆ ఆ గ్రీన్ కూడా
ఇట్లా అనేసి అనుకున్నా
ఆకుపచ్చ కూడా మంచిది కానీ చాలా బడ్జెట్ తో కూడుకుందండి అసలు ఎంత కాస్ట్ అయిందొ
అదే ఆలోచిస్తున్నామ అండి చూస్తున్నాము అప్పటికి ఇంక ఒకటి ఓకే ఐయేటట్టే ఉంది
ఆ సరేలే ఏదన్నా కా మెహందీ గురించి ఏమన్నా శారీ ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ గురించి ఏదైన్నా ఉన్నా అడగండి మేము చెప్తాంలేండి
ఆ అడుగుతానండి అదే తెలిసిన వాళ్ళు కాబట్టి అడుగుతున్నానండి మీరయితే కొంచెం ఏమనా ఉన్నా అటు ఇటు కొంచెం తక్కువ చేపిస్తారు కదా అనేసి అవసరం ఉంటే నేను ఆ అన్న కూడా ఫోన్ చేసి చెప్తానండి తీసుకెళ్తాను వదిననని
ఆ చెప్పండి చెప్పండి పర్లేదు ఆ పర్లేదండి ఒస్తా ఎప్పుడంటే అప్పుడు మీరు కానీ కాల్ చేయండి ముందే ఒకరోజు ముందు చెప్తే నేను ప్రిపేర్ అవుతా అట్లా అప్పటికప్పటికంటే పిల్లలకి ఎగ్జామ్స్ కదా కుదరదండి అట్లా సరే అండి ఉంటామండి ఓకే అండి బాయ్ ఓకే